మైక్ లో మాట్లాడుతున్నారా ఫోన్ లో మాట్లాడుతున్నారా ఓహో వెరీ నైస్ ఎవరండి ఓ మర దిల్ దజాను ఎలా ఉన్నావే అరే సారీ ఏదో పనిలో ఉంటాం గుర్తుండరు
ఆ మళ్ళీ స్వారీ ఎందుకు లే అనేశాఖ గుర్తున్న
ఏ ఆ చెప్పవమ్మా బాబు దొరికింది సాగు అని వేసేసుకుంటావు కదా నువ్వు
ఇంకా దొరికినప్పుడు కదా వేసుకోవాలి
ఫ్యాక్ట్ మాట్లాడుతున్నామ తను
ఇంకేం మాట్లాడాలి నీతో నేను
మ్ సరే జాను మేర దిల్ హాట్ ఎలా ఉన్నావు
ఆ ఇప్పుడు వరకు బానే ఉన్నా ఇప్పుడు నీకు చేసా కదా ఇంత రచ్చ పెట్టుకున్నా కదా ఇంకా బాగున్నట్టే నాకు డౌటే
ఎక్స్ట్రాలు చేయకు
నేను ఎందుకు ఎక్స్ట్రాల్ చేస్తాను
నువ్వే ఎక్స్ట్రాలు చేస్తున్నావు జాను
సరే లే ఒకే ఎలా ఉన్నావు
నేను కూడా బానే ఉన్నాను నువ్వు లేవుగా నా లైఫ్ లో ఇంకే అన్న అంటావు హామ్ అలారా దారికి
ఇంకేంటి మరి
ఎక్కడ ఉన్న కాలేజీ బయట తిరుగుకుంటూ ఈరోజు సండే కదా హాలిడే కదా అందుకే మేము అదే ఇంతసేపుడు కి చేసాం ఇప్పుడు బోర్ కొట్టేసింది కాబట్టి బయట తిరగడానికి వచ్చాం ఏదైనా జ్యూస్ ఐస్ క్రీమ్ తీసుకుందామని
ఓ
లేకపోతే నువ్వు ఇస్తావా
ఆ నీకోసం ఆ మాత్రం చేయలేనా నీలాగా కాదు నేను తెచ్చియాగలుగుతాను
ఓ తీసుకురావా ప్లీజ్ ఒక ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ నే కటి తినీస్తాలై నోయంబై అప్పడ ఒక ఫ్యామిలీ లేదు అనేసి
ఓహ ను అన్ంత కుది గజార ఏనాది గజార తవి
ఓ నిజంగా నే తేచ్చేస్తున్నావా మరి ఆ అయితే ఏదన్న ఒకే అనుకున్నా నేను ఇలాంటి డ ట్విస్ట్ ఏదో పెడతావని
అట్లాంటది మనతో నువ్వు నోరీకి పెట్టుకొని కూర్చోవమ్మా
హామ్ ఆ సరేలే నేనే తీసుకోబోతాను కానీ
ఆ ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా నీకు
నవు తింటావా
నువ్వు తెచ్చి లేవు కద ఇప్పుడు
నువ్వు తీసుకొని తిని నేను తెచ్చిస్తాను తెచ్చిను నీకెందుకు అవంతా నేనేం చెప్పలేదు కదా తెచ్చిస్తానని
ఆ కరెక్ట్ లే సరే